అ అండి
హలో అండి
మ్మ్ ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
హ్మ్ బా తిన్నార
మ్మ్ ఆ అండి అయింది మీరు తిన్నారా ఏం లేదండి ఇప్పుడు తను ఒక ప్రాజెక్ట్ వర్కు ఉండే అ ప్రాజెక్టు కదు అసైన్మెం అస్ తేన్మెంట్ అయిపోంది
ఓకే ఓకే
ఆ క్రిప్టోగ్రఫీ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉందండి మాకి
ఆహా
కాద్ అదీ ఒక టాపిక్ పైన అసైన్మెంట్ ఇచ్చింటే ఇంకా, అది సార్ ద్ది ఇప్పుడు దాన్నే అయిపోయిందండి.
ఓకే అంటే ఏమసైన్మెంటండి. అంటే లైక్ ఏమన్నా యాక్టివిటీయ లేకుంటే
ఆ లేదండి ఒక ప్రాబ్లమ్ ఇచ్చారు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. టాపిక్స్ పైన
ఓకే ఓకే
ఆ ఇంకా ఇంచేపువరకు ఆ వరక్ అయిపోయింది. ఇంకా చానా ఈ రోజు ప్చ్ ఒ కొంచెం, అంత యాక్టివ్ లేకుండా కొంచెం పర్లేదండి. అలా ఐతే ఆ ఇంకా బోరు కొడుతుంది. అది చేసి వర్కంతా ఫుల్ టైర్డ్ అయితుం కొంట్నియే
ఏ ఇవి జరుగు డే అవుతున్
ఎక్కువ ఉంటుంది ఇలా అని చెప్పి ఇంకా కాల్ కనెక్ట్ అలా
ఓకే ఓకే ఏజ ర అందా అడి
మ్ ఈరోజు పర్లేదండి కొంచెం బాగానే అయింది, నాట్ బ్యాడ్ వేరే డే కంపేర్ చేసుకుంటే ఆ కాలేజ్ ఉండే ఈ రోజు మార్నింగ్ వచ్చి టూ అవర్స్ సస్పెండ్ అయ్య అండి మాకి
అవునా ఎందుకండి
ఆ అక్కడ మాకి మార్నింగ్ టూ అవర్స్ హెచ్ఆర్ రౌండ్స్ అని చెప్పి, ఇండస్ట్రీ ఎక్ ఎక్స్పీరియన్స్ ఉండ వాళని కెరీర్స్ కెటలాగ్ అని చెప్పి ఒక ఈవెంట్ పెట్టి
ఓకే
మాకు అంటే నేను అట్లీస్ట్ బ్యాచ్యులర్తో థడ్ ఇర్ ఇజనీర్ చేస్ తున దాంట్లో కొన్ని స్టూ కొన్ని సెక్షన్స్ హయ్యర్ చేసుకొని వాన్ని ఈవెంట్ కి ఇన్వైట్ చేసిన్డ్ర్ అండి గ్యాదర్ చేసింట్రూ దమ్మా ఆ దాంట్లో ఇంకా చానా మంది అంటే ఇది సిక్స్ దేసియో ఈవెంట్ అండి వర్క్ షాప్ సిక్స్ డేట్ అనుకో ఆ ఫస్ట్ డే మాకే లైక్ ఇంట్రొడక్షన్ అంతా మా బ్యాచ్ కె ఉండే ఆ దాంట్లో నార్మల్ ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చారండి ఇంకా ఇద్దరు చీఫ్ గెస్ట్ వచ్చిండ్రు రి
ఓకే
ఆ ఒకరైతే ఇంకా ఎలా ఉండాలి రెజ్యూమే బిల్డ్ ఎలా చేసుకోవాలి ఆ ప్లేస్మెంట్స్ ట్రిప్స్ చెప్పారు ఇంకా ఎలా అపార్ట్ అపార్ట్వం టెక్నిక్ కల్ లైక్ ఇంటర్వ్యూలో యాటిట్యూడ్ ఎలా ఉండాలి బిహేవియర్ ఎలా చేస్ ఉండాలి అని చెప్పి దాని గురించి కొంచెం గైడెన్స్ ఇచ్చానండి
ఓకే అంటే హెచ్ఆర్స్ మీటిగ్ అంటే హెచ్ఆర్లు వచ్చారండి కంపెనీ నుంచి
ఆ అండి ఇండస్ట్రి ఎక్స్పర్ట్ ఇంకా ఒడిసా అని చెప్పి ఒక ఒక కంపెనీ ఎక్కడ్ ఇంకా
ఓకే ఓకే
తను సో సిఓ సంథింగ్ ఒక స్పీకర్లా మాకు వచ్చిందండి ఆ హెచ్ఆర్ రౌండ్స్ సహార్ చేసుకుంటున్నారు అండి ఇప్పుడు గ్రూప్ డిస్కషను అవి అలా ఎలా ఉండాలి జేపీ ఒకరు టెక్నికల్ ఇంకొకరు నాన్ టెక్నికల్ అంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా వచ్చారు బా ఇ ఆ వాళ్ళు ఎలా హయర్ చేసుకుంటారు ప్రెషర్స్ ని ఏం ఇప్పుడు ఎలా ఫస్టు స్కిల్స్ హైయర్ చేసుకుంటారు అని చెప్పి మ్మ్ అవునను వాట్ థెర్ ఎస్పెక్ట్ ఫ్రమ్ ఫ్రెష్ దోష్
ఆహా
అలా అడిగారు మళ్ళీ మాకే కొన్ని ఆపర్చునిటీ క్వశ్చన్స్ అడగడం ఛాన్స్ ఉండే మ్మ్ ఏమైనా డౌట్స్ ఉంటే కొన్ని ఉంటాయి గా అండి ఇప్పుడు నార్మల్లో
అవునవును అంటే డైలీ ఉంటుందండి
ఆ ప లేదండి ఇది అట్లా ఒక సిక్స్ లైక్ సిక్స్ డేస్ కండక్ట్ చేస్తారంండి వన్ వీక్ పూర్తి తాన్ లో ఒక్కొక్కసారికి ఒక్కొక్క బ్యాచ్ అండి పర్ డే టూ స్లాట్స్ ఉంటాయి ఆ టూ స్లాట్స్ లో టోటల్ నైన్ మెంబ ఒకసమ ఎక్స్పర్ట్స్ స్పీకర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ని కాలేజ్ కి పిలిపిస్తున్నారు మాకు కాలేజ్కి అలా రోజుకి టూ మెంబర్స్ కానీ ఒక మెంబర్స్ కానీ అలా గ్యాదర్ అవుతు
ఓకే ఓకేఓకే రదండస్తార
ఉ
ప్రెజెంటేషన్ ఇస్తారేమో
అ ప్రెజెంటేషన్ అండి వాళ్ళు ప్రిపేర్ అయ్యొచ్చారు కొన్ని టాపిక్స్ పైన రెజ్యూమ్ పైన ఇంటర్వ్యూ పైన అలా కొన్ని టిప్స్ పైన
ఓకే
నార్మల్ కు కొంచెం ఈజీ వేలో కన్వీన్స్ చేస్తున్నారు
ఉ
ఉ ఇంకా అలాది అయిపోతదండి మళ్ళీ క్లాస్ అయింది ఒక క్లాస్ ఉండే ఆ క్లాస్ లో అక్కడే మాకు కొంచెం మీటింగ్ ఇంకా డిలే అయింది అండి ఆ కొంచెం డిలైన్ ఇంకా క్లాస్ ఇంకొంచెం చాలా బోర్ కొడుతు ఫుల్ నిద్ర వచ్చేసిదండి మాకు వంట రూమ్ లో అయితే ఒక సైడ్ ఏసి ఉండే ఇంకొక సైడ్ మంచిగా ఇక
ఏ అదే ఏయి సమ్మర్ లోకి ఈ
ఆ హ మంచి కుద్ కూర్చోబెట్టరు మార్నింగ్ ఫ్రెష్ అయి వెళ్ళాము ఇంకాలానే కూర్చున్నాం టూ అవర్స్ అక్కడ ఇంకా ఫుర్బంది నిద్ర వచ్చేసింది అని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకోని క్లాస్ కొంచెం ఫైవ్ మినిట్స్ లేటుకనే వెళ్ళాము
ఆహా
ఇక క్లాస్ కి వెళ్తే ఇంకా అక్కడెమో అంత స్టెంత్ ఉండలేదండి ఫిఫ్టీ పర్సెట్
ఇంకా అయిపోయింది అ టుమారో ఉగాది కదా
ఆ అంతా ఇప్పుడు పండగ సీజన్ అంటే పన్నగా ఫెస్టివల్ సీజన్
అది ఇక్కడ మాకుడు సేమ్ ఉండే ఇక్కడ మాకాడ కూడా ఇంకా ఇంకా పండగనే అందరు ఇప్పుడు ఇంకేం ఎల్లిపోతారు
ఉ ఇంకా ఏదో చెప్తారు కండి ఉగాది సంవత్సరం అదే సంవత్సరం
ఆ న్యూ ఇయర్ న్యూ ఇయర్ల కొత్త సంవత్సరం
ఇంకా తెలుగున్ మన తెలుగులో అయితే మంచిగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం
హ్మ్ అవునండి మీరండి జేసుకుంటుండ్రా పండగ
ఆ అండి చేసుకుంటాం ఒకరోజు టు ఫెస్ టివల్ ఉంటుంది నెక్స్ట్ రోజంతా నాన్ వెజ్ బ్యాటింగ్ ఉం
ఆ మాగూడ అంతేండి మా సైడు
ఫస్ట్ డే మిస్సయిన సెకండ్ డే అసలు మిస్ సవ్వమండి
కరెక్టే లేండి అది కూడ.
ఇంకా ఈ ఫెస్టివల్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
అంటే మా సైడ్ అంటే అంటే మాక్ రేత్రిల్ల్ లేదండి పండగ
ఓకే అ ఫస్ట్ నింకను లేదా లేకుంటే మిడల్ లో అలా ఏమన్నా అయిందండి ఫస్ట్నీకన్నే ఈ పండగ మీరు సెలబ్రేట్ చేసుకుంటుండలేదా లైక్ లేకుంటే మధ్యలో ఏమన్నా స్టాప్ చేశారా
అంటే ఆ అంటే చిన్నగ అదే మా మా ప్రీవియస్ గ్యాప్ ఆరు నుంచి లేదు పండగ
అంకే
పోదుర్లండి హలో
ఆ
అంటే అది మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి లేదండి
ఆ
అంటే ఏదో ఆచారం చేయకూడదని చ్
ఓకే ఓకే మరి ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోరా మీరు
ఏందండి
అంటే మీ ఇంట్లో లేకుండా బయట అలా ఫ్రెండ్స్ అలా అలా వెళ్లి చి అటెండ్ అవ్వచ్చా ఈవ పండగల్ని
హల్ హలో అర్థం కాలేదు
మీ ఇంట్లో కాకుండా మీ ఫ్రెండ్స్ చూరకుండా రిలేటివ్స్
ఆ ఆ అంతే అండి చేసుకుంటా ఒక్కసారే దీన్ని చిన్నప్పుడు చేసుకున్నాము ఇంకా అప్పటి నుంచి చేయలేదండి ఇంకా మాకు పండగ అచ్చుబాట్లు లేదంటే మంచి సెట్ కాదని
ఆ కొన్ని కొన్ని ఉంటాయి గా లెండి పెద్దవాళ్ళు చెప్పినది ఇంకా
అనేగా
మీ సైడ్ జనరల్ కు ఎలా సెలెబ్రే చేస్తారండి మీరు చూసిండే బట్టి
మ మా సైడే ఫస్ట్ రోజు బాగా అన్ని బచ్చాలు అదే మీరు అంటారా బచ్చాలని అంటారాండి
ఆ పచ్చిగున్నాయట
ఆ బచ్చాలు చ స వంకాయ కర్రీ అండ్ దట్ మామిడికాయ ఎంట మామిడి కాయ కర్రి అది
ఏమంటారు అది బే ఆ అవునవును జ్యూస్ లాగా కొన్ని నవ రసాలు అని హా ఆ ఆ అట్లే మా సౌత్ సైడ్ అయితే అలా చేయమండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది
ఓకే
మేము అలా పా ఉద ఉగాది పచ్చడి ఏమి చేయము ఆ ఈ బెల్లము మళ్ళీ ఇవి లీవ్స్ ఉంటాయి చూడండి బేవులు కరీల్ ఆ ఇ ఉహ్మ్ నీమ్ లేసుు ఈ మధ్య అవి రెండు అవి రెండే చూస్తమండి ఇంకా వేరే అలా పాయసం అవి అవన్నీ ఏం చేయము మా సైడ్ అయితే ఆల్వేస్ సెలబ్రేట్ చేసుకో అంటే పాటిస్తాండి
ఆ సీక్ర సేమ్ అండి అంటే కొద్దిగా వేరే అంతే
ఆహ్ హ ఓకే ఓకే ఉహ్
ఇంకేంటి తింక్ చేయలేదు మాట్లాడ వెళ్ళట్డు ఇంకా అయానా పడుకోలేదు ఇంకా
ఆనే ఇప్పుడే వర్క్ అయిపోయింది.
ఆహా
చెప్పాలంటే అసైన్మెంట్ అయిపోయింది.
అవునవును
ఆహ్ ఈవినింగ్ కాలేజ్ వచ్చాక కొంచెం ఆపేసానండి కొంచం. చం లైట్గో సో ఆ ఇప్పుడు కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్ కొంచెం స్కిప్ చేయొచ్చు. మనేజ్ చేయడానికి ఉహ్
ఇంకా ఏండండీ
రేపు కాలేజ్ అంటే మీరు ఏమన్నా కాలేజ్స్ ఓ జాబా ఏం చేస్తుంటారండి మీరు ఓకే ఓకే రేపు కాలేజ్ ఉందా మీకు.
ఉహ్మ్ వెళ్ళాలి. మార్నింగే వెళ్ళలి
ఏం ప్లాన్స్ అండి రేపు ప్లాన్స్
ఏం లేదండి జస్ట్ కాలేజీకి వెళ్ళడం రావడం.
ఉహ్ హు స్స్ ఉగాదికి ఇంటికి వెళ్తుంలేదా మీరు ఉగాది కి టికీ వెళ్తుండెరా
లేదండి ఫ్రెండ్స్ తో ట్రిప్ అనుకున్నాము.
ఓ ఎక్కడికి ప్లాన్ వేసారండి మరి
కొడైకెనాల్ కి వేలాలి అనుకున్నాము కొడైకెనాల్ ల్ ప్లస్ కోయబత్తూర్
మంచిగా ఉంటుందండి
ఉ హు అవునండి
ఉ కొడైకెనాల్ మస్త్
ఉ సరే అండి ఇంకేమండి
ఆ సరే ఏం లేదండి మంచిగా ఎంజాయ్ చేయండి ట్రిప్స్ ఏమైనా ప్లాన్ చేసినట్టుంటే
ఓకే ఓ
హ్మ్ ఇంకేంటి బాయ్